హలో
హలో బే వినిపిస్తుంది మాట్లాడొచ్చు.
ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుందాం, గ్రామం మరియు నగరం గురించి మాట్లాడుకుందామా.
ఆ ఓకే మాట్లాడుకుందాము. చెప్పండి.
గ్రామంలో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా.
ఉ అవును.
ఆ నీకు నగరం అంటే ఇష్టమా, గ్రామం అంటే ఇష్టమా?
గ్రామం అంటేనే ఇష్టము. అక్కడ ఎటువంటి గోలా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.
గ్రామంలో ఉదయం ఎలా ఉంటుంది తెలుసా.
గ్రామంలో ఉదయమా ఆ చాలా బావుం టుంది. అంటే పచ్చని పంటలు
ఈవ పెడ్ ఇయర్బెడ్స్ మీ ప్ర మీ గ్రామంలో ప్రధానంగా ఏ పని చేస్తారు.
వ్యవసాయం చేస్తారు అందరూ మీ గ్రామంలో ఆ మీరు గ్రామంలో ఉంటారా లేదా పట్టణంలో ఉంటారా.
నగరంలో ఉంటాను.
మీరు నగరంలో ఉంటారా, ఓ అయితే మీరు చాలా ఆరోగ్యాన్ని క్షీణించుకుంటున్నారు.
నగరంలో చాలా సౌకర్యాలు ఉంటాయి. కానీ చాలా బిజీ జీవితం అంతే.
ప్రశాంతమైన జీవితం కావాలనుకునే వాళ్ళు గ్రామంలో ఉంటారు.
హుహ్ అ గ్రామంలో ప్రజలు ఎలా ఉంటారు?
ఆ అంటే చాలా స్నేహపూర్వకంగా ఉంటారు ఒకరికొకరు సహాయం చేస్తూ ఉంటారు అనురాగాలు అనుబంధాలతో పిచుకుంటూ ఉంటారు
ఉహ్రా నగ నగరంలో కూడా మంచి మనుషులు ఉంటారా
ఉంటారు కానీ అందరూ మీరు చెప్పినట్టుగా ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు వారికి సమయం ఉండదు పక్కన వాళ్ళ పనుల కోసం కేటాయించేందుకు
గ్రామంలో పిల్లలు ఎలా ఆడుకుంటారు తెలుసా మీకు
బయట మైదానాలలో చెట్లెక్కి మొత్తం అంతా ప్రకృతితో ఆడుకుంటూ ఉంటారు సమయం ఎక్కువగా గడుపుతారు మట్టిలోనూ రాళ్లతో
అ
తుఅలా బొమ్మల్ తు కాకుండా మనుషులతో సమయాన్ని గడుపుతారు
సరే
నగరంలో పిల్లలు ఎలా ఉంటారు
నగరంలో ఎక్కువ కంప్యూటరు మొబైల్స్ ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళకి బయట ఆడు నే అవకాశాలు తక్కువగా ఉంటాయి ప్రకృతితో అసలు సంబంధం లేకుండా ఉంటారు ఇంట్లోనే ఉంట రఫ
హ
గ్రామంలో విద్యా సదుపాయాలు ఎలా ఉంటాయి
ఆ గ్రామంలో విద్యా సదుపాయాలు ఇప్పుడు కొంచెం మెరుగయ్యాయి కానీ నగర అంత పోలిస్తే తక్కువగానే ఉంటాయి పర్వాలేదని చెప్పుకోవచ్చు
ఉద్యోగాలుంటాయా
ఆ ఉద్యోగాలు అంటే వ్యవసాయం ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి పాల డైరీలుై మిలలు లాంటి వాటి దగ్గర మేస్త్రిగా ఎన్ని అయిపోయాయి ఎన్ని ఉన్నాయని రాసుకునే పనిలు ఉంటాయి అంతే నగరాల్లో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయా
నగరాలు కూడా ఈ మధ్య చాలా తక్కువైపోతున్నాయి ఉంటయి ప పర్లేదు గ్రామంతో పోలిస్తే నగరంలో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి
నీకు గ్రామం ఇష్టమా నగరం ఇష్టమా
నాకు గ్రామం అంటేనే ఇష్టం ఈ మధ్య నేను నగరంలో ఉంటున్నాను ముందంతా నేను గ్రామంలోనే ఉండేదాన్ని
అలాగా
ప్రకృతి చాలా బాగుంటుంది మంచి గాలి లభిస్తుంది
పక్షులు అరుపులు చాలా బాగుంటాయి పిల్లా లుఎడుపులు కు డ
పిల్లల ఏడుపులు పక్షులు కిల కీల రావాాల
చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో చదువుకున్న మాటలు
హ
మీ గ్రామంలో ఎక్కువగా కట్టడాలు కడుతూ ఉంటార లేదంటే ఉ అంటే ఇల్లులు కట్టడాలు లేదంటే ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతాయా లేదంటే ఎలా ఉ అండది అలానే ఉంటుంది
నగరంలో ఎక్కువ ఇల్లులు కడుతూ ఉంటారు పెద్ద పెద్ద ఒ ఫ్లోర్ కాదు ఆరు ఎనిమిది ఫ్లోర్లు కూడా కట్టేస్తారు డబ్బుల కోసం
అది భూమికి బలం ఇవ్వకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తేయి నింమ కూడుపోవడానికి ఉంటుంది అది పట్టించుకోవడం
అవన్నీ ఏం సంబంధం లేదు వాళ్ళకి మనకి డబ్బు ఉన్నా చాలా అంతే
నిజంగా మనుషులంతా బాగా ఏమంటారు సెల్ఫిష్
స్వార్థ పరులే
ఆ అవును స్వార్థ పరులు
హ్మ్ గ్రామాల్లో కూడా ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయా
కంపెనీలు అంటే ఏమి రావు కానీ వ్యవసాయానికి వాడే మందులు ఎరువుల మ లేదంటే కిరాణా కొట్లు ఇంకా ఏవైనా చిన్న చిన్న హోటల్ నడుపుకోవడాలు అక్కడ దొరకని మెకానికల్స్ షాపులు ఉంటాయి కదా బండి రిపేరింగ్ ఇచ్చి రిపేరివ్వండి అలాంటివి ఏవైనా పెట్టుకొని నడపవచ్చు జీవితాన్ని గడపవచ్చు చిన్న చిన్న సన్ఫయర్
ఫుడ్ కంపెనీలు ఏమైనా ఉంటాయా
ఫుడ్ అంటే పాల డైరి ఉంటుంది కదా ఇంకా హోటల్స్ అంతే లేదంటే కిరాణా అంగడ్లు మీకైతే అన్ని కలిపి డిమార్ట్ ఒకటే ఉంటుంది కదా
అన్ని అక్కడే దొరుకుతాయి ఎక్కడ తిరగనవసరం లేదు
కొన్ని ప్రసిద్ధ నగరాల కంపెనీలు చెప్పగలుగుతావా
ప్రసిద్ద నగరాలలో ఉండే కంపెని ల పోయత ఇన్ఫోసిస్ అమెజాన్, గూగల్
టాటా
టాటా, మహేంద్రా ఇలాంటివి.
బ్యాంకుల్లో ఏమైనా ఉద్యోగాలుంటాయా వాటి పేర్లు కాస్త చెప్తావా నీకు తెలిస్తే
బ్యాంకు లో ఉండే ఉద్యోగస్తుల ఆ జాబితాల అంటే బ్యాంక్ మేనేజర్ లుక్ అసిస్టెంట్ అలాంటివేగా
ఉమ్ అవ్వే
గ్రామాలలో ఎక్కువగా బ్యాంకులు ఉండవు వాటి బ్రాంచ్లు ఉంటాయి అది కూడా అన్ని గ్రామాల్లో ఉండవు కానీ ఏటీఎం మిషన్ లో అయితే ప్రతి చోట సదుపాయంలో ఉన్నా
అహ
ఆ ఉమ్
భవిష్యత్తులో గ్రామాల్లో కూడా పెద్ద కంపెనీలు వస్తాయంటావా.
ఆ ప్రభుత్వము ఏమైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఒస్తాయి రావు అనేది తెలుస్తుంది వారు ఒకవేళ చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్రామాల్లో కూడా కంపెనీలు ఒస్తాయి
నీకేమైనా పొలాలున్నాయా?
ఆమ్ దేవి
అంటే మీరు ఇప్పుడు అన్నం తినాలన్ టే రైస్ ఉంటుంది కదా! ఆ రైస్ మీరు కొనుక్కుంటారా? లేకపోతే,
కొనుక్కుంటాము. పక్కన రైతుల దగ్గరే కొనుక్కుంటాము.
మీ అమ్మమ్మ తాత వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడానా?
వార్డు ఎప్పుడో రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చొని తిని ఉంటున్నా.
ఓకె ఓకె. అంటే, మీరు రై తుల దగ్గర కొనుక్కుంటారు మీరు చెయ్యరు.
ఒకప్పుడు చేసే వాళ్లమే.
ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు?
పంట పండించేవాళ్లు. ఎర్రె హి వరి పంట వరి మరియు జొన్న. రైస్ వరి.
ముహు జొన్నల్ కూడాన జొన్నల్ చాలా మంచిది. ఆరోగ్యానికి
అవును జొన్నలు కూడా జొన్నలు ఇంక ఆవాలు కూడ ఏసేవారు.
జొన్నరోట్ట తింటే చాలా మంచిది. షుగర్ తగ్గిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి.
రోజు తింటే తగ్గుతుంది.
మ్. ఎప్పుడో అప్పుడు తినల్ల?
ఆ అంటే, రోజు తినే ఆహారంలో జొన్నలని, రాగుల్ని మనము సమకూర్చుకుంటే, షుగర్ వ్యాధులు లాంటివి ఉన్నా సరే అంత ఎక్కువగా ఉండవు తగ్గుతాయి. వారానికి ఒక మూడు సార్లు అలాగ.
రోజు తింటె ఏమవుతుంది?
రోజు తిన్నా కూడా ఏమీ కాదు. మీ ఎముకలు బలపడతాయి అంతె. కాల్షియం ఎక్కువ ఉంటుంది. పడతాయి.
మ్
ఇంకా వాటర్, ఫ్యాట్ లవెల్ తగ్గుతుంది మన ఒంట్లో.
మ్ హు
సరే కాల్
నువ్వు నేను ఎన్ని కాల్స్ మాట్లాడుకున్నాం?
అది నాకు తెలియదు. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను.
నాక్ గుర్తుకులేదు సరిగ్గ
నాకు కూడ. సరే అయితే. కాల్ చేసినందుకు ద ధన్యవాదాలు.
కు ధన్యవాదములు.
వాదాలు. వాదాలు.